ఉమ్ బావున్నా నువ్వు బావున్నావా
ఉమ్ బావున్నా.
ఏం చేస్ తున్నావ్
ఏం చేయట్లేదు ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉన్నా
తిన్నావా
ఉ తిన్నా ఏం చేస్తన్నావ్
ఏం చేయట్లే పైన కూచ్చోని ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తా
నిన్న రోడ్లో ఒక యాక్సిడెంట్ చూసా నేను
అవునా సీరియస్ గానా
ఆ కొంచెం సీరియస్ గా ఉంది బైక్ స్కిడ్ అయిపై పడి వినరు
చాలా డేంజరస్ ఆ ఆ ఈ మధ్య యాక్సిడెంట్సై కు చానా అయిపోతాన్నాయ్ గదా అసలు
అవును ఎస్పెషల్ అంటే వాళ్ళు ర్యాష్ లో డ్రైవ్ జేస్తా ఉన్నారు చాలా మంది
ఊ అవును అస లు యూతే అయితే ఇంగ పట్టలేం గదా స్పీడ్ కంట్రోల్ లేకపోతే యాక్సిడెంట్స్ ఈజీగా జరుగుతున్నాయి ఈ మధ్య
అవును హెల్మెట్స్ కూడా చాలా మంది పెట్టుకొనే పెట్టుకోరు
ఉ అదే ఫస్ట్ మెయిన్ మిస్టేక్ అక్కడే జరుగుతానేది
హెల్మెట్స్ పెట్టుకోరు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్ స్తార ఎక్కడైనా కానీ అట్లా స్కిడ్ అయిపోతే అంతే ఇంక
ఊ ఇంకా వచ్చి ఆ అసలు వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేయరు అన్నమాట అది ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్ కదా అసలు ఎన్నో ఎన్నో పెద్ద ఎమర్జెన్సీ ఉన్నట్టు పోతారు ఇంగా చెప్పాలంటే అమ్మాయ్ ల్ని ప్రెష్ జేయాలి అంటే ఎక్కువ స్పీడ్ లో పోతారు ఇంకా ఎక్కువ
ఆ చాలా మంది అసలు ఆ సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేస్తారు పట్టించుకొనే పట్టించుకోరు
ఊ అవును ఇప్పుడు రెడ్ లైట్ లో కూడా క్రాస్ చేస్తారు ఈ మధ్య అసలు కంట్రోల్ ల్లోనే లేరు జనాలు అసలు
అట్లా టైం లోనే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతా ఉంటాయి ఎక్కువ ఇంక
ఉమ్ అవును ఇంకా చెప్పాలంటే డంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఒక మెయిన్ రీజ రీజన్ అనమాట అసలు తాగేసి ఎట్లా అంటే అట్లు నడుపుతా ఉంటారు అసలు వాళ్ళు అంటే స్పర్శ కూడా ఉన్ వుండదు వాళ్లకి
అవును వాళ్ళు కంట్రోల్ లో ఉండరు మళ్ళీ ఎట్లా బైక్ ను కంట్రోల్ లో బెడతారొ ఏమో
అవును అసలు చాలా లైఫ్ ని చాలా రిస్క్ లో పెడతున్నారు వీళ్ళు అసలు లైఫ్ అంటే ఒకసారి దొరుకుతుంది దాన్ని ఎంజాయ్ ఎంజాయ్ చేయాల కాని మళ్ళా ఇట్లా ఎంజాయ్ చేయకూడదు కొంచెం లిమిటెడ్ లో ఉండలా మన లైఫ్ ని కూడా చూసుకోవాలా కదా
ఇప్పుడు వాళ్ళు అట్లా డ్రైవ్ చేయడంతో వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ డేంజర్ లో పడుతుంది పక్క వాళ్ళ లైఫ్ కూడా అట్లా డేంజర్ లో ఉంటుంది
ఉ అవును ఇంగా ఏమంటే ఈ మధ్య నేను అసలు చూ ఈ మధ్య అంటే చాలా మందిలే ఈ మధ్య బైక్ రైడ్ చేస్తా ఫోన్ యూస్ చేస్తారు కార్ డ్రైవ్ చేస్తా ఫోన్ యూస్ చేస్తారు అంతగా ఇంపార్టెంట్ ఏము తుందో వాళ్ళకి అసలు మొబైల్ యూస్ చేస్తూ డ్రైవ్ చేయడం కూడా ఒక ప్రాబ్లమే కదా
అంటే ఇప్పుడు ఫోన్ చూడడం వల్ల వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు ముందర ఏమొస్తుందో కూడా కొంతమంది చూడరు అట్ల వల్ల చాలా యాక్సిడెంట్స్ అయితాయి ఇంకా ఏవైనా కానీ జంతువులు అట్ల వచ్చి అప్పుడు అవి కూడా చనిపోతా ఉన్నాయి
హామ్ అవును సెకండ్స్ లో యాక్సిడెంట్ జరుగుతుంది కొంచెం ఇప్పుడు మనం కళ్ళు తెరిచి కళ్ళు మూసి తెరిచే లోపల డెంట్ అయిపోయి ఉంటుంది తెలుసా మనం అంతా రెస్పాన్సిబులిటీగా డ్రైవ్ చేయాలన్నమాట ఉంచ వళ్లు జాగ్రత్తగా పెట్టుకొని
సీట్ బెల్ట్ యూస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్
హుమ్ అవును స్మాల్ స్టెప్స్ కానీ అది చిన్న పని కానీ అనీ పె లైఫ్ ని సేవ్ చేసుకునే చేస్తున్నా ఆ పెద్ద రిస్క్ ని తొలగిస్తుంది అన్నమాట
తొమ్మిది సంవత్సరాలు ఇగ్నోర్ చెయ్ ఇలా ఉంటే మనం మన లైఫ్ ని సేవ్ చేసుకోవచ్చు
అవును ఇంకా చెప్పాలంన్ అంటే రోడ్ కండిషన్స్ కూడా కొన్నిసార్లు చాలా బ్యాడ్గా ఉంటాయి దాంట్లో కూడా వీళ్ళు ర్యాస్ డ్రైవింగ్ చేస్తారన్నమాట
అ అంటే చాలా చోట్ల రోడ్ అనే సరిగ్గా ఉండదు గుంతలు పడి ఉంటుంది, అక్కడయితే ఇంకా యాక్సిడెంట్స్ జరగడానికి చాలా అంటే ఇక్కడ చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది
అవును అసలు ఈ గవర్నమెంట్స్ కూడా రోడ్స్ కొంచెం రోడ్స్ పైన కొంచెం ఫోకస్ చేయాల రోడ్స్ మెయింటైన్ చేయ్యాలి కదా మంచిగా ప్యాచ్ వర్క్ చేస్తారు కొన్ని కొన్ని చోట్ల అయితే ప్యాచ్ వర్క్ చేసి వదిలేస్తారు మా కాలేజ్ దగ్గర కొంచెం డౌన్ ఇంట్లో అసలు రోడ్ ఎట్లు ఉంది తెలిసిన పిది సుందరా వర్షం పడింది అనుకో ఇంకా స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది అక్కడైతే
అంటే గవర్నమెంట్ ఏం చేయలేదా
ఊ
గవర్నమెంట్ రోడ్ వేయడానికి ఏమన్నా ట్రై చేయలేదా
క్క ప్యాచ్ వర్క్ చేసేస్తారు అది ఒక టూ ఫోర్ డేస్ కూడా ఉండదు అనమాట మళ్ళీ అట్లే అయిపోతుంది మంచిగా రోడ్ వేస్తే అప్పుడు కొంచం సేఫ్ గా ట్రావెల్ చేయొచ్చు జనాలు ఇంకా అక్కడ కాలేజ్ పిల్లలు ఊ ఆ లెక్చరర్స్ అంతా బైక్స్ లో పోతా ఉంటారు బస్సెస్ కూడా ఎక్కువగా తిరుగుతా ఉంటాయి ఆ సైడ్
ఊ ఇంకా మా ఊరి సైడ్ అయి అయితే మొత్తం అంతా దారంతా గుంతలు గుంతలు ఉంటుందా ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడు రోడ్డు స్టార్ అంటే వేయడం స్టార్ట్ చేసినారు ఈ మధ్యనే వర్క్
ఆహా ప్రాసెసింగ్ లో ఉందా అది
ఊ బస్సులు కూడ వెళ్ళడం లేదు మా ఊరికి
అయ్యో అయితే చానా కష్టం అయిపోతుందే ఇంటికి వెళ్ళాలంటే
అవును అంటే ముందు రోడ్ రోడ్డు అంటే చాలా గుంతలు ఉండేవే చా అంటే బస్సు బైక్స్ మాత్ర తనే ఎల్లరు. అంతా నీట్ గా మిగతావన్నీ అద్దుర్లు అద్దుర్లే. కార్ కాని ఆట్. ఆటో కానీ, బస్ కానీ ఇంకా బస్ లో లాస్ట్ సీట్ లో కూర్చుంటే కూర్చుంటే పైకి ఎగురు
ఉ మనమ అయితే పిల్లలం కాబట్టి కూర్చునే ఛు అదే ప్రెగ్నెంట్స్ లేడీస్ ఏమైనా హెల్త్ బాగాక వాళ్ళు ఉంటారు. ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా కొంచెం రిస్కే.
అవునా.
ఇంకాచెప్పాలంటే యాక్సిడెంట్స్ అయ్యాక ఇమ్మీడియట్ గా హెల్ప్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా.
ఆ అంబులనెస్ కి కాల్ ఎలా
ఇంకా బస్సెస్ లో ఇంకా ఫస్ట్ ఎయిడ్ తెలిస్తే ఇంకా బెటరు మనకి, అవి ఇవి మామూలు బేసిక్ సెన్సెస్ కదా అవంతా ఫస్ట్ ఎయిడ్ బేసిక్ నాలెడ్జ్ అవంతా ఫస్ట్ ఎయిడ్ అంతా.
అంటే వాళ్ళకి మనం సేవ్ అంటే హెల్ప్ దొరికితే లైఫ్ అనేది మనం సేవ్ చేయొచ్చు.
మ్ అవును. ఇంకొన్నిసార్లు చూస్తే భయం వేస్తుంది తెలుసునా?
ఉ ఎందుకు?
అంటే ఇట్లా చాలా అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది తెలియదు. వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టారు. ముందర వాళ్ళ లైఫ్ కూడా రిస్క్ చేస్తారు. వాళ్ళ వల్ల ముందట వాళ్ళు చనిపోతారు కదా?
ఆ అండి అంటే మనం అవేర్నెస్ తనది క్రియేట్ చేయాల అందరిలో.
అవును కేర్ఫుల్ గా డ్రైవ్ చేస్తే వాళ్ళ లైఫ్ కూడా సేఫ్గా ఉంటుంది. మన లైఫ్ కూడా సేఫ్గా హ్యాపీగా ఉంటుంది.
మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంది.
ఆ ఇంగా ముంద రోడు తప్పు చేస్తే ఇంకేం చేయలేం మనం కూడా.
స
ఇంకా ఆ నేను ఇప్పటి నుండి అయితే హెల్మెట్ కంపల్సరిగా వేస్తాను. నిన్న అది జరిగినప్పుటి నుంచి నువ్వు చెప్పినప్పుటి నుంచి, కొంచెం భయంగా అనిపిస్తాంది. హెల్మెట్ కంపల్సరిగా తీసుకొని పోతాను నేను కూడా ఇంకా
ఊ గుడ్ డెసిషన్ రా.
ఊ నువ్వు కూడా ఎక్కడైనా పోయినప్పుడు, కొంచెం అంటే కార్స్ లో ట్రావెల్ చేసినప్పుడు సీట్ బెల్ట్ వేసుకో. ఇప్పుడు ఎక్కువ బస్సులో ట్రావెల్ చేస్తా ఉంటావు కదా, అంత ముందర కూడా కూర్చోద్దు అంత వెనకాల కూడా కూర్చోద్దు మధ్యలో కూర్చోసరేనా.
మ్ సరే
ఉ ఉఊ మనం ఇంగా ఇంకా కొంతమందికి రిలేట్ టివ్స్ కి ప్రెండ్ కి మనం అవేర్నెస్ చె చెప్తే వాళ్ళు కూడా అందరూ పాటించకపోయినా ఒక ట్వెంటీ ట్వంటీ మెంబర్స్ లో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ పాటించిన వాళ్ళ లైఫ్
షేర్ చేసిన వాళ్ళ మొత్తం
కదా
ఎక్కువ యూత్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే అదే స్ప్రెడ్ అవుతుంది
ఉమ్ అవును వాళ్ళే ఎక్కువగా అసలు ఇది చేస్తా అండేది కొంచెం అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి వాళ్ళు మెల్లగా అ అంటే డ్రైవ్ చేసుకుంటూ పోతారు వీళ్ళు అబ్బాయి యూత్ ని పట్టలేకపోతున్నాం
మా కాలేజీలో అయితే ఇంకా వాళ్ళు నిన్న ఏదో ఈవెంట్ ఉందని అన్ బైక్ మీద స్టంస్ అనేవి చేస్తా ఉన్నారు అది చూసినప్పుడు నా భయం వేసింది వాళ్ళు ఎడ కింద పడిపోతారు అని.
ఉమ్ నేను చూసిన ఇన్ ఇన్స్టాలో. కాలేజ్ వాల్లే ఏమో ఏమన్నా ఇంకా ఏమంటే అసలు మీ కాలేజ్ దాన్ని ఎంకరేజ్ చేసిందంటే నేను షాక్ లోన తెలిసిన అందరు. టీచర్స్ తో సహా చూస్తాన్నారు అక్కడ.
అంటే కాలేజ్ లో ఈవెంట్స్ లో భాగంగా అది ఒకటి ఉంది.
ఉమ్ ఇ గ వల్లే ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకా మనం అవేర్నెస్. చెప్పి ఏం చేస్తాం చెప్పు
అంటే కొంతమందికి అంటే వాళ్ళ టాలెంట్ చూపించుకునే దానికి అద ఒక ఛాన్స్ లాగా వాళ్ళు ఫీల్ అయినారు.
ఉమ్ టాలెంట్ కిందకే వస్తుంది కానీ అట్లా స్టెంట్ కొంచెం మిస్మ్యాచ్ అయింది అనుకో మన లైఫ్. ఉంటుంద చెప్
ఇంకా వెనకలో ఒక అమ్మాయి కూర్చుంది
ఆ అదే అది కూడా చూసినా నేను
నిజంగా బయమేసింది నమ్ యాడ కింద పడుతుంది ఏమో
హ సర అయితే న నిమ్ మల్ కాల్ చేస్త సన కొంచెం వర్క్ ఉంది అ